వినిపిస్తుందా
ఆ కుంచెం లో గా ఉంది
వినిపిస్సుందా అక్క ఇప్పుడు అవునా నాకు వినిపిస్సుంది అక్క నీ వాయిసు ఓకే తిన్నారా అక్క.
ఆ తిన్నాం
ఆ ఏం చేసారు అక్క వంట
ఆ ఈ రోజు ఎగ్స్ ఆ ఎగ్స్ వండినాను, సండే కదా జనరల్ గా ఏదైనా తెస్తార ఏదైనా నాన్ వెజ్ ఉంటది కానీ ఆ అంటే నేను అన్నా ఏదన్నా మటన్ అది ఏదైనా తెమ్మంటే ఈ రోజు బాగుండదు జనరల్ వే అందరు ఉంటే ఎక్కువ మంది తీసుకుంటారు గదా మంచిది దొరకదు రేపైనా ఎల్లుండైనా తీసుకుంటే బట్ అన్ మ్మ్ సరి తీసుకెల్లలే చరే దీనికి కొంచం బాలేదు ఆమ ఇట్టాంటప్పుడు కొంచెం బయటిక వెళ్ళడానికి బాగుండదు గదే ఎల్లలేను ఎండలు బా ఉన్నాయి కదా ఆ ఎండలో మళ్ళీ వచ్చేసరికి ఎలాగో అయిపోతున్నావ్ అ ఆ ఎండ వేడికి నీరసం వచ్చేస్తుంది
అవును
మ్ ఎ చోటు కూడా ఎక్ ఎక్వ ఉంటుంటయి ఎండ మొ
ఓ మన సైడ్ కూడా ఎక్కువ ఎండలు ఉన్నాయక్క
ఆ ఆంధ్ర అంతా తెలంగాణ అన్ని చోట్ల ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే మార్చ్ మొదలై కొన్ని రోజులు అయింది కదా అసలు ఇప్పుడుకింకా ఉగాది అది కూడా ఇంత వేడి ఉండదు అసలు
అవును
రోజుక్ రా కానీ ఈ సంవత్సరం ఆ ఇంకా ఏప్రిల్ మే లో ఇంకా బాగా ఎక్కువ ఉండేలా అనిపిస్తుంది
అవునక్క అందులో వర్షాలు గూడా రావడం లేదు ఈ మధ్య
హమ్ చలి గుడా ఎక్ ఉంది ఈ సంవత్సరం ఎప్పుడిలా కా
ఓ ఎప్పుడు ఇలా ఉండేది కాదు కదా అక్క తెల్లవారుజామున అయితే ఎంత చలేస్తుందో
ఇప్పుడు మాకైతే మా ఏరియాలో అసలు చలీ బాగా తక్కువ ఉండేది అలాంటిది ఈ సంవత్సరం అయితే అసలు చలి వచ్చింది వణికిస్ వనికించింది చలీ బయటకి ఎల్తే ఆ స్వెటర్స్ అయి గుడా మేము వేసుకునేవాలం కాదు ఉన్నంసేపు గుడా వేసుకోవల్సి బయటికెళ్తే హుమ్ ఇంకా మరి ఆ
మార్నింగ్ అంతా బాగా ఎండ ఎక్కువ ఉంది మళ్ళీ తెల్లవారుజామున మిడ్ నైట్ లో ఎక్కువ ఎండస్తుంది
ఆ చాలా ఎక్కువ అవును ఊ ఊ ఇప్పుడు ప్పుడైతే ఎండలు కూడా బానే ఉన్నాయి మరి
ఔను మేం ఇందాక షాపింగ్ కి ఎళ్లింటిమి క బైటికి
ఆ
క ఎండకి వచ్చేసరికి ఇంక అస్సలు కాలేదు ఉమ్ కొంచం వాటర్ తాగేసి అట్ ట్లే పడుకున్నాము ఇంగ ఫుడ్ తినాలన్లని గుడా అన్పిచ్చడం లేదు
కిం గైతే ఇంక్ ఇంకింక రాను రాను ఇంక్ ఇంకా వాటర్ మంచినీళ్లు లిక్విడ్స్ అయి తాగేసి ఇంకా అసలు తినలేము ఇంకా ఎండలింక ముదిరిపోతే అవి వేడికి ఇంక అసలు తిండే ఎక్కదసల
ఉయ్ ఇంగ చెరుకు రసం సము ఇలాంటివి తెచ్చుకొని తాగేస్తున్నాము
ఉమ్ అదాహం తీర్ స్రంకి
అవును మజ్జిగ ఆ ఇలాంటివన్నీ చేసుకొని బటర్ మిల్క్ అన్ని తాగేసేది
కానీ అది మంచిది లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటు మంచిది ఎందుకంటే బాగా ఎండకి అది మన బాడీ డ్రై అయిపోద్ది హై డెడ్ అయిపోద్ది కద వాటర్ అది కాకుండా ఎక్కువ వాటర్ తీసుకుంటే ఉంటు మంచిది
ఉ అది ఇట్లా మనకి ఫ్రూట్స్ తినడం వల్ల జ్యూసెస్ తాగడం వల్ల వాటర్ కంటెంట్ ఉంటుంది అందులో మనకి కడుపు నిండినట్లు కూడా అనిపిస్తుంది ఉ ఫుడ్ కూడా ఎకువగా ఆకల అనిపించది
ఆ ఫుడ్డు ఎలాగా తినలేం క్కడను మంచిది కూడా యాక్చువల్ గా ఫోన్ లే కొంచెం ఫుడ్ తక్కువ అయినా పర్వాలేదు బాడీలో వాటర్ ఉండాలి కదా డిహైడ్రేట్ అవకుండా ఉండాలి అది
లంచ్కి ఏం చేసారక్క
ఆ అదే ఎక్సే చేశాను
హ్మ్
ఈవనింగ్ ఏదన్న చేయ్యాలి ఏదేనా నాన్ వెజిటేరియన్ కర్రీ అది అయితే ఇంక రెండు బూట్లకే సరిపోద్ది జనరల్ గా సండే చేసుకుంటే
అవునవును
పోట్క మళ్డి సా వవినింగ్ మళ్ళ ఏదో కాయగుర ఎధో తెస్కువ
అవును హు హు నేను జొన్నరట్టి పప్పు చేసాక
ఉహుమ్ మీరమ్మ మి జోన్న రోటలు బాగా చేసుకుంటారేమో
ఆ బాగా చేస్తాం అక్క
రాదు ఇక్కడ ఎందుకంటే జొన్నలో ఓన్లీ మేము అన్నం లాగా వండుకుంటాం లేకపోతే రవలా ఆడిచ్ అదే తప్ప జొన్న రొట్టి మాకు ఆ రాదు అసలు మా ఇంట్లో చేయడం కూడా రాదు త మెత్తగా సాఫ్ వస్తాయా అవి
ఆ బా సాఫ్ట్ వస్తాయి అక్క మన చపాతి లాగే చేసుకో
ఆ ఎవరు స్తార అది
మనం జొన్న పిండి ఓన్లీ జొన్నలో ఒకటే అయితేనా పిండి సరిగ్గా రాదక్క రొట్టె చేసేకి ఆ సో నేను స్టోర్ లో స్టోర్ లో ఇస్తారు కదా రైస్ అవి యాడ్ చేసు ఉంటాను ఒక టు కప్ కప్స్ జొన్నలు అయితే గి న్ కప్పు బియ్యం యాడ్ చేస్తాను
ఆహా అది ఆ ఆడిస్తారా బయట్ అంటే మీరు లేతే ఇంట్లో నా
బయటే ఆడిచ్చుకొని వస్తాన అక్క పిండి.
ఆ ఓకే కడిగేసి బయట పెట్టుకొని ఆర పెట్ట
ఆ కడిగేస్ చి బాగా ఆరబెట్టేసి బాగా ఎండిన తర్వాత ఆడిచ్చుకొని వస్తాన్న.
ఆహ్ హా
ఉహ్మ్ ఇంకా మొత్తం జల్లి పట్టేసుకొని హాట్ వాటర్, హాట్ వాటర్ తోని మిక్స్ చేసుకోవాలి. ఇక్క జొన్నపిండి.
అ ఓకే అ
తర్ తోయ్ తిన మనం రొట్టె తటు తట్టుతున్నప్పుడు ఈరగదు లేదంటే మన చపాతి లాగా కర్రతోనే తిక్కేసుకోవచ్చు.
కర్ర కర్రతో అవుతదా అది కర్రతో మనం రొట్ట చేస్తే దాని ప్రెషర్ కి పతినంగా అవుతుందా
ఆ అవుతది. అది రొట్టెకి చేసేకి సపరేట్ ఉంటది ఈ కర్ర
ఆ జొన్న రొట్టెకా. ఆహా, అవునా ఓకే ఆహ్ ఆ
దాంతో తిక్కేసేనా బాగా నీటిగా వస్తది.
చెప్పు మంచిదంటారు గా రోట్లు చేయడం. గానీ నాకస్సలు ఐడియా లేది ఇప్పుడిప్పుడు అన్ని ఏంటంటే అందరికి కొంచెం అవగాహన ఎక్కువ పెరుగుతుంది కదా. అందరు ఈరి ఇది మంచిది. జొన్న రొట్లు మంచివి, మిల్లెట్స్ మంచివ్.
అవును. ఉహ్మ్ ఇప్పుడు రైస్ తగ్గిచ్చేసి ఇప్పుడు అందర్ రివి తింటున్నారు.
అవును. ఒక డయాబెటీస్ గానీ ఇప్పుడు వచ్చే మోడర్న్ రోగాలలకు అన్నింటికీ అదే మంచిది బీపీ, షుగరు. అన్నిటికీ కూడా మంచివి అంటున్నారు కదా. ఆహ్ అయితే మేము తప్ క్కువే మా ఇప్పుడు మాక్ అసల్ అసలు అయితే ఇప్పుడు చెప్పే వరకు నాకు జొన్న రొట్టె అలా చేస్తారని కూడా తెలిదు.
ఉహ్ హుహు
బాగా అంటే. నేను ఎప్పుడో ఒకసారి ఎక్కడికో వెళ్ళినప్పుడు ఆ అక్కడ తిన్నాను. వేరే ఊరికి అయితే అది హడ్ డిగా ఉంది. అంటే అప్పడంలాగా ఉంది ఆల్మోస్ట్
ఆ గట్టిగా ఉంటుందింది.
ఉంటద్ అలాగే ఉంట్
ఆ లేదక్క మనం సాఫ్ట్ గా చేసుకోవచ్చు హు బా మెత్తగా వస్తాయ్ చపాతీ లాగా
హు హు అలా ఉంటే పర్వాలేదు అంతక్రియ అప్పుడలా ఉంటే తినలేం కదా
అంటే కొంతమంది కొంచెం మదాం చేస్తారు. అవి చాలా గట్టి టీగ్ వస్తాయి. ఆ కొంతమంది చాలా పత్ అట్లా చేసారు సేమ్ మన చపాతి ఎట్లుంటద్ దొ అంతే. ఇది చపాత, జొన్న రొట్టె అని కూడా డిఫరెన్స్ అనేది తెలియదు. ఉహ్మ్ అల్ అంత పలుచగా చేసుకున్ టె బాగా టేస్టీ గా తింతారు పిల్లలు కూడా
ఉహ్ దాంతో ఏదనా కరీస్తో పాటే తింటారు కదా. ఏదనా ఇప్పుడు రొట్టి గాని చపాతినా
ఉహ్మ్ కర్రీస్తోనే ఏ ఏదన్నా ఫ్రై గానీ పర్లేదు ఇంకా పులుసు కూరలు కూడా బావుంటది
బావుంటదో
హు నాన్వెజ్ కర్రీస్ తః
హు
హు మటన్ చికెన్ లోకి కూడా బా కంపల్సరీ రొట్టె ఉండాలక్
హృహు హు హు అయితే మీరు ఎక్కువ చపాతీల్కి బదులు ఇవి జొనరోట్లే చేస్క్
ఆ జొనరెట్లక్క జోనులు కొనుకొచ్చుకొని ఇంకా చేసుకునేది అవే డైలీ వన్స్ కంపల్సరీ ఉండాలా నైట్ మార్నింగ్ ఇవ్ ఒక తైంలో
ఆ చాలా మంచిది అసలాది మీమ్ బిలేెట్స్ కూడా తింటారా ఇవి కొర్రలు
హు ఆ అవును నేన్ సమలైతే వడలేదాక్క కొర్రలైతే తిన్నను హు కొర్రాన్నం తింటాను. బ్రోన్ రై తుడా తింటాను గానీ ఇంకా సమాలైతేన్ తరుకు తినలేదు
ఆ ఆ మేము ఇవన్నీ కలిపి కడిగేసి కొర్రలు జొన్నలు రాగులు వో ఇవన్నీ కలిపి కడిగేసేసి ఆరబెట్టేసుకుని పిండి చేసేసి
ఉన్లే మల్ మల్టీగ్రీన్ పిండిలాగా
ఆ మల్టిగ్రీన్ పిండి లాగా అందులోనే ఆవిస్ కింజలు కూడా ఏసుకుంటావ్ అది కూడా కలిపేసే యాడిచ్ నిదానే ఆ జావలా చేసుకుంటాం.
ఓ రాగిజావా లాగా
జావాలా జేస్క్ కుంటాం. అదే బా కొంచసేపు ఎక్కువ సేప్ ఉడకబెడ్తామ్ ఉంటే నీళ్ళలో వేసి ఆ ముందటి నీలు మారి తరిగించి ఆ తర్వాత కొంచెం ఉప్పుేసి అందులో ఈ పిండి కొంచెం నీళ్లలో కలిపి వప్పేసి వేసుకుని బాగా కొంచెం సిమ్ లో పెట్టేసేసి కొంచెం ఎక్కువసేపు ఉడికించుకున్నాక గట్టిగా అయిపోద్ది కొంచెం అప్పుడు దాంట్లో దింపే ఇంకా ఆ మజ్జిగా మజ్జిగ పల్చని మజ్జిగాను ఉప్పు ఈ రెండు ఉప్పు వేసుకుని అది తాగుతాం జావా ఒక్కొక్క రోజు మార్నింగ్ అదే అంటే బ్రేక్ఫాస్ట్ బదులు హెవీగా ఉంటుది. అది కూడాను
ఆ అవునక్క ఉంటది
ఇవన్నీ కలిపి అయితే ఆ జావా లా చేసుకుని అలా తాగుతాం మార్నింగ్ టైమ్ లో
ఉమ్
రాగి జావ కూడా చేస్తాం రాగి ఏ మాల్ట్ అంటారు. కదా అలాగా అంటే పో పాలును బెల్లం వేసి చేస్తారు కదా
ఆ అవునక్క నెన్ కూడా అంతే హ
లేకపోతే జావ జావ అంటే మామూలు జావ వచ్చేసి ఇది ఇలాగే మజ్జిగని ఉప్పు వేసుకుని అ అది అసకాలంలో మంచిది బాగా చలవ చేస్తంది
ఆ అవును అక్క నేనై తే బెల్లంతోనే చేస్తాను
బెల్లంతో బాగుంటది యాక్చువల్గా బెల్లం పాలేస్త
పాలేస్తాం పాలు మరిగించి పాలు బాగా మరిగించేసే సి ఒక టీ గ్లాస్ లేదా ఒక చిన్న బౌల్ కి పిండి తీసుకొని నాగి పండి అందులో కొంచెం వాటర్ వేసి బాగా కలిపేసి ప పలిచగా ఆ పాలలో పోసేదక్క పాలల్లో పోసి అట్లు బాగా ఉడికిచ్చేసేది
ఆహా
ఆ తర్వాత బెల్లం కలిపేసుకొని బాగా చిక్కగా వచ్చేంత వరకు ఇంకా సర్వ్ చేసుకునేది లాస్ట్ య
అంటే అది కొంచెం చిక్కగా ఉంటది కదా జావా పాలతో డైరెక్ట్గా వేస్తే చిక్క పడిపోతది కదా
ఆ మనం పలచగా వేసుకోవాలి లేదంటే పాలన్నా లాస్ట్ ట్యాప్ చేసుకోవాలి
అ అలా ఐనా చేయచ్చు మేము అలానే చేస్తాం లేకపోతే పాలును వాటర్ రెండు ఈక్వల్గా కలిపేసి అలా అయితే కొంచెం పలచగా ఉంటది
పల్చుకుంటది
గ్లాస్ లోనో కప్ లో పోసుకుని తాేయవచ్చు
తాగేచ్చు
చెప్పింది ఏంటంటే జావలాగా కొంచెం స్పూన్ తో కూడా తినొచ్చు టేస్ట్ అయితే ఏదైనా బానే ఉంటుంది అవును అవును హెవీ గా కూడా ఉ ఉంటది అది అది కొంచె తన్నట్టుంటది కూడాను
ఆ అవును అక్క
ఆ
ఎందుకంటే మనకి ఒంటికి చెలవు చేస్తంది కదా కదా అనే సి ఇంకా ఆ ఏదో ఒక రూపంలో తీసేసుకోవాలా మిల్లెట్ అంతే
బాగా అవగాహన ఎక్కువ అైపోయింది ప్రజల్లోన ము మునుపు అంటే ఎక్కువ రైసు చపాతి అదే తినేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇదే తినమంటున్నారు కదా ఇవి మిల్లెట్స్ అంటున్నారు పూర్వకాలంలో మన తాతల వాళ్ళ కాలంలో ఇవే ఎక్కువ వాడేవారు రాను రాను రాను ఇప్పుడు అందరికి సులువు అయిపోయింది నైస్ గా అయిపోయింద అని ఈ బియమును వైట్ రైస్ గోధులో దానికి వచ్చే మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్తు తన అదే అమెలర్స్ సవి
అ
హ
సరే అక్కయితే
సరేనమ్మ
ఆ ఓకే అక్క ఓకే